ఆ చెప్పండి
ఆ ఈరోజు వి ఏం విశేషాలండి ఎన్ని కాల్స్ చేశారు
ఆ ఈరోజ్ టూ టొంటి టూ హండ్రెడ్
ఎన్ని జేసారండి ఎన్ని
టు హండ్రెడ్ టూ హండ్రెడ్
ఓకే ఓకే బాగున్నారా అండి
ఆ బాన్న మీరు బాన్నారా ఏ ఈరోజు టాపిక్ ఏంటండి
ఈరోజు టాపిక్ వచ్చేసి ఉగాది అండి
ఉగాది ఆ చెప్పండి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు హలో హలో హలో హలో హలో ఆ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుచ్చు ఆ హలో విన బడుతుంది
ఆ ఉగాది మేము మంచిగానే సెలబ్ జేస్ సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్ మేము ఉగాది పచ్చడి జేసుకున్నామండి షట్ రుజులతో చేసుకున్నామండి అంటే దాంట్లో ఏమేశామన్ అంటే బెల్లము ఇంకా ఈ చింతపండు ఇంకా ఆ పువ్వులు ఉంటాయ్ కదా నీమ్ పువ్వులు ఆ పువ్వులేసాము ఇంకా అవన్నీ వస్తువులతో ఏసామండి కొందరు అయితే ఉప్పు కారం కూడా ఏస్
ఆ ఓకే ఓకే ఆ హలో హలో హలో హలో
హలో
ఆ వినపడుతుందా హలో వినపడుతుంది అదే అదే షెడ్ రు చులు అంటారు కదా షెడ్ రుచులు ఇంకేమేమి తీసుకున్నారు ఇంకేమేమి చేస్తారు మీరు ఆ రోజు ఏం తిన్నారు ఇంకా
భక్షలు తిన్నామండి ఇంకా
ఓకే ఇంకా భక్షలు ఎలా తయారు చేస్తారు భక్షలు ఎలా తయారు చేస్తారు
క్షాల పప్పు ఇంకా బెల్లంతోనీ చేస్తారండి
ఓకే ఓకే ఇలా దాని పనైనా చేసుకొని తింటారా అండి బాగుంటది
అండి మేము నెయ్యి వేసుకొని తింటామండీ
ఓకే ఇంకా మీరు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఏమేం చేశారు అవి చెప్పండి
ఆరోజైతే మేము సాయంత్రం గ్రౌండ్స్ కీ వెళ్ళాం అండి అయితే గౌ గ్రౌండ్స్ ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ మొక్కుకున్నామండి దాని నుంచి గ్రౌండ్స్ లో మంచిగా ఆడుకున్నామ అండి
ఓకే ఏమేం ఆడుతారు అక్కడ గేమ్స్ ఆ
గేమ్స్ఆ గేమ్స్ అంటే బాల్తోనే ఆడుకున్నామండి
ఓకే
బాల్ తోనే ఆడుకున్నాము ఇంకా అటు ఇటు తిరిగాము ఇంకా ఇంటికి వచ్చేసినామండి
ఆహా ఆ
ఇంకా ఇంకా ఏం విశేషాలు మా ట్లాడుకుందాం
అంక ఆది రోజు ఇంకేం చేయలేద
ఉగాది రోజు అంతే కదా ఇంకేంటిది
అంటే ఉగాది రోజు పచ్చడి వేసుకున్నారు అవి వేసుకున్నారు అన్నీ ఇంకా బయటి గుళ్ళలో ఎక్కడెక్కడ గుడికి వెళ్ళాలి
హలో
హలో హలో హలో
హలో
హలో
ఆ టెన్ మినిట్స్ వరకు అట్లే ఉంచు కట్ చేయకు చేయకుండా చెప్పు ఇంకా
ఇంకా అంటే ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుం కుంటున్నాను వేరే టాపిక్ అంటే ఏం టాపిక్ గురించి మాట్లాడాలో మీరే కొంచెం చెప్పండి
ఆ మీకు సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టము ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఎలా రాస్తారు
నాకైతే ఇష్టమైన సబ్జెక్ట్ అంటే సైన్స్ అండి
ఇంకా ఆ
ఆ సైన్స్ అంటే ఇంకా మంచిగానే రాస్తాను దంట్లో ఓన్ గారు రాస్తానండి ఇంకా నాకు ఇష్టమైన ఫుడ్ ఏమో బిర్యానీ అండి ఇంకా నాకు ఇష్టమైన డెజర్ట్ ఏమో
ఆ ఓకే ఆ
ఇంకా నా ఫేవరెట్ గేమ్ ఏమో ఫోర్ మెంబర్స్ గేమ్ ఆడతాం కదా అండి ఆ గేమ్
ఓకే ఆ
ఇంకా లూడో అండి ఇంకా నా ఫేవరెట్ ఏమంటరు కలర్ ఏమో గ్రీన్ అండ్ పింక్
ఆహా గ్రీన్ అండ్ పింకా ఫేవరెట్ కలర్ గ్రీన్ అండ్ పింకా హలో హలో హలో హలో
హలో
హలో ఆ ఫేవరెట్ కలర్ గ్రీన్ అండ్ పింక్ అన్నారు కదా
ఆ అవునండి ఇంకా నా గ్రీన్ అంటేనేమో నేచర్ కిందికి వస్తుంది పింక్ అంటేనేమో ఆ ఏమంటర్రు ప్లెజెంట్ కలర్ అన్నట్టు అది అందు
ఆహా ఓకే ఓకే ఇంకా ఇంకేమి ఇష్టం
ఇంకా నా హాబీస్ ఏమో ఏమంటరు సింగింగ్ వాచింగ్ టీవీ ఈ రెండు నా హాబీస్ అండి అవును మీ హాబీస్ ఏంటండి
అవునది వా ప్లే అంటే వాచింగ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నట్టు
ఆ లిస్నింగ్ సాంగ్స్ ఇంకా ప్లేయింగ్ షెటిల్
ఓకే ఓకే ఓకే
నా ఫేవరేట్ ఫుడ్డు వచ్చేసి ఆ ఇదండి చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ లాలీపాప్
ఓకే ఓకే
ఆ హలో
అ
హలో హలో
హలో ఇ
ఇప్పుడు వినబడుతుందా అండి ఆ చెప్పండి చెప్పండి
ఆ మీ మీ మీరు ఈ చిన్నప్పుడు ఏం గేమ్స్ ఆడుకోలేదా అండి
చిన్నప్పుడా మేము చెస్ ఫస్ట్ గేమ్స్ ఆడేదండి ఖోఖో కబడ్డీ మళ్ళీ ఇంకా ఇ ఇండోర్ గేమ్స్ వచ్చేసి క్యారమ్స్ చెస్సు ఇవన్నీ ఆడే
ఓహో అవన్నీ ఆడేవాళ్ళా
అన్ని అవి గేమ్స్ ఆడాలి మంచి పార్టిసిపేట్ చేయాలి అందు ప్రైజెస్ కూడా వన్ అవ్వాలి
ఆ సరే సరే అండి టైం అయితే ఇప్పుడు సెవెన్ మినిట్స్
ఓకే అండి ఫోర్ త్రీ టూ అండ్ హాఫ్ మినిట్స్ అదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేమేమి ఇష్టం అండి
హ్మ్ ఇంకా ఇష్టాలంటే ఇంక అంతే అండి అన్నీ చెప్పేసాను ఆల్రెడీ
ఆ
ఇప్పుడ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం
నెక్స్ట్ వచ్చేసి
అ
అయితే మీ ఫేవరెట్ టీచర్స్ ఎవరండి కోల్డ్ కోల్ కోల్డ్ అండి హలో హలో హలో ఫన్డా అండి కోల్డా కొద్ది టాబ్లెట్ ఉంటే సుకోండి తగ్గుతుంది
సరే సరే అండి ట్యాబ్లెట్ వేసుకుంటాను
మీ ఫెవెట్ టీచర్స్ ఎవరు
ఫేవరెట్ టీచర్స్ అంటే ఇంకా ఆల్ ఆర్ ఫేవరెట్స్
ఆ ఫేవరెట్సా చెప్పండి
ఆల్ ఫేవరేట్ టీచర్స్ కానీ మంచిగా అందరు చెప్ప చెప్పేదైతే సలీం సార అందరికీ మంచి చెప్తారన్నట్టు
ఓకే ఆహా ఆయన అందరికి అర్థమనేటట్టు చెప్తారూ అంతేనా సబ్జెక్ట్ హలో హలో హలో హలో
హలో
ఆ నాకు సబ్జెక్ట్ అందరిక అర్థంమయ్యేలా చెప్తారూ అందుకనే ఆ సార్ అంటే మీకు ఎక్కువ ఇష్టం అన
అవునవును
ఆమె కరెక్ట్
ఇంకా మోర్ నైన్ మినిట్ నైన్ మినిట్స్ అండి ఇంకా ఓన్లీ కొన్ని సెకం కెన్స్కి టెన్ మినిట్స్
ఆ ఎస్ అండి ఇంకా చూసి అరోోజుకి ఈరోోజు మనం మాట్లాడుకునే ఏంటంటంటే ఉగాది అండ్ ఫేవరెట్స్ అండ్ అంతే అండి ఈరోజు టాపిక్ ఇంతే అండి
సరే సరే అండి టైమింగ్స్ అయిపోయింది